హలో ఏం చేస్తున్నావే వంటగదిలో ఏమైన ప్రయోగాలు చేస్తున్నావా
వామ్మో వంట ఇప్పుడే ముగించి బయటకి వచ్చాను కానీ వంట కానీ నాకు మన మొదటి ప్రయత్నం గుర్తొస్తుంది
హాహా నాకైతే ఆ రోజు గుర్తొస్తే ఎప్పటికీ భయం వేస్తుంది నీకు గుర్తుంద మనం తెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో స్పెషల్ చేద్దామని ఫిక్స్ అయ్యాం
అవును ఎవరో వస్తారని మనం మ్యాగి క కుండ పెద్ద వంటకం ఏదో ప్లాన్ చేశాం కద
అవును పులిహోర అన్ని అది పులిహోరల కాకుండా ఏదో వింత లాగ అయ్యింది
నిజమే ఆ చింత పండు రసం సరిగ్గ ఉడకక ముందే అన్నం కలిపేసావు నువ్వు
ఇంకా ముంద్... వే క్లాను తినాలి
పాపం మా తముడు తిని ఇది పులుహోర లేక పచ్చడ అని అడిగినప్పుడు నాకు ఏడుపొచ్చేసింది
మరి ఆ టీ చేసిన సంగతి చెక్కెర బదులు ఉప్పు వేసిన రోజు గుర్తుంద
అమ్మో అది అస్సలు మర్చిపోలేను గబగబా ఏదో ఒకటి ఇచ్ ఇచ్చేయాలి అని ఉప్పు వేసి కలిపేశాను మా నాన్న ఆ టీ టీ తాగి వూసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో
నిజమే అప్పుడు మనకి కారం ఎంత వేయలో ఉప్పు ఎంత వేయలో అసలు తెలియదు కద
అవును అంత అమ్మ మీదే ఆధారపడే వాళ్ళం కానీ ఇప్పుడు చూడు మనమే వన్ గలం అయిపోయాం
నిజం చెప్పావు ఇప్పుడు ఏ వంటకమైనా చిటికలో చేసేస్తున్నాం కానీ ఆనాడు పడ్డ కంగారు ఇప్పుడు లేదు
మరి నీకు ఆ బిర్యానీ చేసిన మొదటిసారి గుర్తుంద మాడు వాసన ఇల్లంతా వచ్చేసింది
ఆ ఆ మా మాడలేదురా కొంచెం క్రంచిగా అయింది అంతే కానీ ఆ తర్వాత అమ్మ వచ్చి క్లాస్ తీసుకుంది చూడు అదొక పెద్ద పాటం
నిజ నేనే అప్పుడు తెలిసింది వంట అంటే కేవలం కలపడం కాదు ఒక పెద్ద ఓర్పు పరీక్ష అని
అవును ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పిస్తుంటే మన అమ్మలే గుర్తొస్తున్నారు
ఖచ్చితంగా వాళ్ళు చిన్న తప్పు చేసినా మనకి ఎంత కోపం వస్తుందో కద
అరే ఒక నిమిషం ఉండు వంటిట్లో కుక్కర్ విజులు వస్తుంది మా ఆయన ఇప్పుడే వస్తారు మళ్ళీ ఏమన్న తేడా వస్తే మొదటికే మోసం
అవునే ఇందాక ఉప్పు చెక్కర అన్నావు కదా నాకు ఇంకోటి గుర్ వచ్చింది మనం మొదటిసారి చపాతీల్ చేసినప్పుడు అవి ఏ ఆకారంలో వచ్చాయో గుర్తుందా
ఆహా హ గుర్తులేక ఏంటి నా చెపాతి ఐతే ఇండియా మ్యాప్ ల వచ్చింది ఇవైతే అసలు ఏ దేశంమో కూడా అర్థం కాలేదు
ఆ పిండి కలపడం దగ్గర మనకు సగం ఒపిక అయిపోయింది చేతుల పిండి అంటుకొని ముఖం మీద పడ్డ ఆ చమట తుడవడానికి కూడా వీలుండేది కాదు
అలా చపాతీలు కాల్చిన తర్వాత ఎలా ఉండేవో తెలిసా ఓక్ ఒక్కొక్కటి ఒక్కొక్క రాయిలా ఉండేవి పాపం మా నాన్న పళ్లు ఉడిపోతే ఏమోనని భయం పడుతూ తిన్నారు
అవును మా ఇంట్లో కూడా అంతే అమ్మా అయితే ఏమి అనలేక లోపల నవ్వుకుంటూ బానే ఉంది నేన్ మెల్లగా వస్ వస్తుంది అని చదివి చెప్పేసింది.
మర పోప్ వేడంగుర్ తుందా నూనె బాగా కాగిన తర్వాత ఆల్ వేయగానే టపటప మని మన మీదకి ఎగిరి వచ్చేది
అమ్మో ఆ భయం వల్లనే నేను ఇప్పటికి పోపు వేసేటప్పుడు గరిట దూరం ఉంచి వేస్తాను గరిటతో దూరం నుంచే వేస్తాను ఒకసారి అయితే ఆ వేడి నూనె కూడా నా చెయ్యి కొంచెం కాలింది తెలుసా
నా కూడా అలాగే జరిగింది అందుకే వంట అంటే అప్పటి ట్లా ఒక పెద్ద సాహసంలా అనిపించేది మనకి
నిజమేనే మరి ఆ కూరగాయలు కోయడం సంగతి ఏంటి వేళ్లు కోసుకోకుండా వంకాయలు బెండకాయలు కొసుకోకుండా చి బెండకాయలు కోయడం ఎంత కష్టమో అప్పుడు తెలిసిందా
అవును ఆ బెండకాయలా జిగురు చేతులకి అంటుకుంటే ఎంత విసుగ్గా ఉండేదో ఇప్పుడు చూడు కళ్ళు మూసుకొని కూడా కూరగాయలు కొసేస్తున్నాం
అవును ఇల్ అవును ఇందాక చపాతీలు అన్నావు కదా అసలు ఆ పిండి కలిపేటప్పుడు మన చేత్ ఒకరోకి అంటుకుని అ జిగురు గుర్తొచ్చి గోల్లా లోకి కూడా పిండి వెళ్ళిపోయింది
అహాహా అవును ఆ పిండి వదలకపోయేసరికి మనం చేతులో ఒకదానికి ఒకటి రుద్దుకునే వాళ్ళం కదా మరి ఆ చపాతీలు కాల్చేటప్పుడు వచ్చే ఆ మాడువాసన ఇల్లంతా పొగ వచ్చేసేది
నిజమేనే ఆ పొగ చూసి అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నావే, ఇల్లు తగిలేస్తున్నావ్ అగొ అని అరిచేది అప్పట్లో మనకి ఆ మాట ఎంతలో ఉండల్లో వల్ తెలిసేది కాదు
అవును హై ఫ్లేమ్ లో పెట్టిన మార్చేసే వాళ్ళు మరియు మొదటి కాఫీ చేసినడో డికర్షన్ ఎక్కువైపోయి అది కాఫీ లా కాకుండా ఏదో మందులా ఉండేది.
అవును అమ్మో అవును ఆ చేదు భరించలేక మళ్ళీ అందులో అర కేజీ చక్కెర కలిపేసే వాళ్ళు అన్ మన్ పాపం ఆ పంచదార పానకం తాగేకి కూడా బానే ఉంది తల్లి అని మెచ్చుకునేవాడు
నిజమేనే నాన్నలకి మన మీద ఎంత ప్రేమో క కదా మరి ఆ వంకాయ కూర సంగతి ఏంటి పుచ్చులు చూడకుండా కోసేసిన వండే వాళ్లం
ఆహాహా అది గుర్తుకు వస్తే ఇప్పుడు అసహ్యం వేస్తుంది ప్లేట్ లో పురుగులు కనిపిస్తే మనం చేసే ఆ కేకలు అమ్మ వచ్చి తిట్టిన తిట్లు అబ్బో అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఇంట్లో
పెర్ఫెక్ట్ గా వండుతున్నా అమ్మ ఆళ్ళు చేసిన అంత అప్పుల్ల ఉన్నంత సరదా ఇప్పుడు లేదు కదా
కరెక్టేరా ఇప్పుడు వంట అంత చెయ్యడం ఏం వండాలి అన్న టెన్షన్ తప్ప ఆ ప్రయోగం చేయాలన్న ఉత్సాహం తగ్గిపోయింది
అ
ఇప్పుడు మనం ఎంత పెర్ఫెక్ట్ గా చిన్న న్నాన చేసిన అప్పుల్లో ఉన్నంత సరద ఇప్పుడు లేదు కదా
అవును ఇందాక వంకాయ కూర అన్నావు కదా అసలు ఆ వంకాయ కూరల్లో కూ కూరగాయలు కోసేటప్పుడు మనం వేలు ఎన్ని సార్లు తెగాయె గుర్తు వచ్చింద
అమ్మో అవునా కత్తిపీట మీద కోయడం మనకి అప్పట్లో ఒక పెద్ద టాస్క్ బెండకాయలు కోస్తుంటే ఆ జిగురు మొహం మీద చెమట తుడవాలన్నా వీలు అయ్యెది కాదు
నిజమే ఆ జీగురు వదల వదలకపోయేసరికి మన చేతులు దష్టి తెచ్చే వాళ్ళం కదా మరి ఆ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నుంచి వచ్చే ఆ కన్నీళ్లు
ఆహాహా కళ్ళు నలుపుకుంటే కారం తగిలి ఇంకా ఎక్కువ ఎడ్చేవాళ్ళం ఎవరో చెప్పారు కదా అని నీట్ నోట్లో నీళ్ళు పోసుకొని ఉల్లిపాయలు కోసిన అవింత ప్రయాలు గుర్తస్తే నవ్వు వస్తుంది.
ఆ అవును మరి ఆ పప్పు వినపడం గుర్తుంద ఎంత తిప్పినా పప్పు మెత్తగా అయ్యేది కాదు మన చేతులు మాత్రం నొప్పి పుట్టేవి
నిజమేనే అమ్మ వచ్చి ఒక్క నిమిషంలో దాన్ని వెన్నలా చేసేసేది ఆ టెక్నిక్ మనకి రావడానికి ఎన్నేళ్ళు పట్టిందో కదా
మరి ఆ కొత్త ఆ ఆ నిజమే మరి ఆ కొత్తగా పెళ్ళైన కొత్తగా మనం చేసిన వంటల సంగతి ఏంటి ఏది స్పెషల్ గా చేద్దామని యూట్యూబ్ లో చూసి చేసిన ఆ వింత పదార్థాలు
ఒకసారి కేక్ చేద్దామని కుక్కర్ లో పెడితే అది కేక్ లా కాకుండా ఒక పెద్ద నల్లటి రాయిలా వచ్చింది మా ఆయన దాన్ని చూసి దీంతో మనం గోడ కట్టొచ్చు అని ఎంత తిరించాలు
నా దగ్గర కూడా అలాంటి కథలు చాలానే ఉన్నాయిలే కానీ ఆ తడబాటులో ఉన్న అమాయ రమ్య ఎప్పుడు మనం ఇంత పర్ఫెక్ట్ గా చేసింది
అ
అలగ నన తననన
ఎ ని ఈ రోజుల్లో కుక్కర్లో ఇసుకవేసి మనం చేసిన ప్రయాలు గుర్తొచ్చాయా ఇసుక వేడెక్కడానికి గంట పట్టే
అవును ఆ కేక్ ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చూ చూడటం లోకంలో చాలా లోపల చాకు పెట్టి గుచ్చడం చివరికి అది కేకులా కాకుండా ఏదో గట్టి బి తిప్ప తయారయ్యేది
నిజమేనే కానీ అప్పట్లో మనకి అవే పెద్ద స్టార్ హోటల్ వంటలే నచ్చేవి ఇప్పుడు ఎన్ని వెరైటీలు అండి న ఆ రోజులు ఆవకాయ అన్నం కలిపయాము అందరం ఒక ప్లేట్లో తిన్న రుచి రావడం లేదు కదా
ఆ అవును రాలేదు అమ్మ నాకు కూడా అలాని ఆహాహా ఆ డైలాగ విన్ వినని అమ్మాయి ఎక్కడుంటుంది అరి చెప్తూ ఆ మొదటిసారి చాయ్ చేసినప్పుడు ఆ చక్కెర చాలానే వేశావుగా హలో
దొడికిందో లేదో పదే పదే పద మూత తీసి చూసేవాళ్ళం గుర్తుందా
ఆ గుర్తుంది ఇంకా ఏం తిన్నావు
దని మవ్వేం చేసాం
నేను టమాటా కరీగేసినా ఇంకా మరి
అ
సరే
ఆయ సరే మా ఆయన పిలుస్తున్నారు బాయ్ అండి
బయ్ బయ్